ఆ బోల్ చెప్పండి మంచిగనే ఉన్నం మీరు మంచ్
ఆ మీము మంచిగానే ఉన్నాం ఏం చేతళ్ళు మన్ తిన్నరా అన్నం
ఆ ఏంటిది
తిన్న రా అన్నం అంట
ఏ ఏడా తినలేదు ఇయ్యలా పస్తులున్నా గుగాను ఏయ అ వాతదే నిల్లు అ చార్ త కారు అన్న దరద్రప్ కారుమ్జరురు కా ఏ ష్ాల
ఏ కార్ కొన్నారో
ఇండికా విస్తా
తబ హలో
ఆ చెప్
కార్ కొన్నారట గ పెద్ద కారుకోన్నారట మీరు ఇరువై లచ్చలది దావత్ లేదా మరి మాక్ కారు కొన్న దవత్
లక్ష రూపాయల్ పెట్టినం మ కార్ గురించి చెప్త విను ఇగ
ఏ ఏ కారు కొన్నరు
ఓ రెండు సెకండ్ హ్యాండ్ ల కొన్నాం ఓ లక్ష రూపాయల కార్ దరిద్రప్ కార్
అట్లా కాదు పెద్ద కార్ కొన్నారట
ఏ కియానో ఎక్కడిది మా ఆయన తీసుకున్నాడు అది
కి కియానా
కియాన కీయనా కర్ ఆ కేేయన్ ఉంటు జుడు ముందు ఆ కర్ నీను నో అంట ఏ అది మా ఆయన తీసుకున్నాడు కాని మా డాడీ తీసుకున్నాది ఇండి క విస్ట
అహ హ మ మ్ యన మీ బిడ్డల్ మ గున్నర
ఏ నాక్ బిడ్డర్బట్టలంకా
ఓ రెం ఆ సంవత్సరం అయిపోఇంది గ ఆల్రెడ్
ఆ అయితే పుట్టాలని రూల ఏ లేదు నిేను మా ఆయన ఎంజాయ్ చెత్తనం అట్లా
ఆ
నేను మా ఆయన ఎంజాయ్ చేత్తనం అట్లా అంటన ఆ ఇప్పుడే చేయాలె మరి పిల్లళ్ళు పుట్టినంక చెయ్యలేం కదా
ఆ ఆ ఇ ఎంజోయ్ చెత్తళ్ళు ఏడ సిటీల్నే ఉంటళ్ళను కూడా గా
ఆ
ఏం చేస్థాండు మీ అయనా డ్యూటీ కి పయినడా
లేద్ లేద్ పండుకున్నడు డ్యూటీ కి పొయ్యోచ్చిండు
ఆహా మ ఇగ సతఇత్తనట్టున్నవ్ గ మీ అయనన్ అ ఇగ చిన్నప్పటి నుంచి చూసినా మిమ్మల్ని నువ్వు నువ్్వంటే తెలువదా ఇగ మాకు
దెబ్బా వేడుత ని వచ్చి కొడుత అడికి నీ నీ అందరినీ సతాయిస్తానా
నువ్వు బ్రాండ్ అంబాజిడర్ సతఇంచుటకు
ఏ అట్లా వద్దు
అట్లా అనోద్దట ఎట్ల తట్టుకుంటాండో మీ అయినే
అంత సీల్ లేదు నన్నే స నన్నేసతఇస్తడు
అబ్బో నువ్వే చెప్పా నువ్వు నువ్వే చెప్పాలిక నీను మీ ఆయనకు ఫోన్ చేత్తగు ఎప్పుడన్న ఫోన్ చేసి చేప్త ఏమన్నా ఇబంది మాట్తా ఇబంది చే తందా విడకులు ఇత్తవ అని డైరెక్ట్ చెప్తా
ఆ నెంబర్ చెప్త రాసుకుంటవ మరి
ఏమొద్దు ఇగ మనక్ నెంబర్ డైరెక్ట్ గ ఇత్తనవ్ గ ఇగ ఉన్నది నెంబర్ ఉన్నది మ్ ఎనుకున్నావ్ మరే మాల కట్టు ఇగ మ బావకు మీ మీ బావున్నాడు
మ్ అదే మ బావ తాగడే
తాగుతడు ని నీక్ చెప్తడ అందా ఇగ తుప్ గప్పులు మీదంటే కట్టి పడేత్తరు అంట బయట చి లోపట
తగుతే నిన్ ఇజిగ గుర్తుపడుత ఎవర్నన్న
మా దగ్గరికి ఓత్తె ఫ్రీడం ఉంటది ఎహె పో మొత్తం మొత్తం నీ గ ఇగ పాపం ఇమ్ మా వైఫ్ ఉంటే మొత్తం కట్టి పడేసినట్టు అయితది రా నాకు ఇప్పుడు మీతోని బయటికో వచ్చినంకా మంచి ఎంాయ్ చేయోచ్చు తాగుతా ఒతనంటాడు మంచిగా మాట్లాడుతాడు
అంత లేదు అంత సీల్ లేదు అక్కడ కానీ నువ్్వ అయితే ఒకసారి దొరుకునకిగ
ఏ మేం అస్సల్ దొరకమీ. అంటే మీ బార తాగుతం రెస్టారెంట్ లో తాగుతం. మల్ మళ్ల ప మల్ల పైసలు బె బాగనే పెట్టుకుంటడు.
ఆహ ఇటయన సంగతి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్
న్యాయం ఇప్పుడు ఇప్పు ఇప్పుడేత కాలడి మీ బాన్నాడు నైట్ వ వచ్చినంక లేసినంక పండుకునంక లేసినంక అడు చెప్పడు ఏం చెప్పడు సైలెంట్ గుంటడు. అంటే నువ్వున్నవ్ కాబట్టి నీ ముందు డీసెంట్ మంచోడు లెక్క చేత్తడు అదినికిచ్చేత్తడు. మరి నువ్వు ఎప్పుడు సతాయించుడే నువ్వు బావను
ఎంటిది?
ఎందుక? ఎప్పుడు చూసినా తిడతా ఉంటవ్.
అంతే ఆ అంతే అంటవా?
ఆ తిడతా ఉంటవు, కొడతా ఉంటవు
దాన్ని ఏం అంట్రూ వన్ టైప్ ఆఫ్, ఏమంట్రూ వన్ టైప్ ఆఫ్ ప్రేమ
వన్ టైప్ ఆఫు ఫెమ కాద? వన్ టైప్ ఆఫ్ టార్చర్ అంటరు దాన్ని.
అది మీకు టార్చర్ అయి తది కావచ్చు గని నేను చూపించే ప్రేమ అది. ఉమ్ మీరు అర్ధం చేసుకోలేకపోతారు దాన్ని, నేనే ఏం చేస్తా దానికి
కాదు మరి మీ వె వెడ్డింగ్ ఫోటో షూటూ వచ్చింది మరే తీసి చూసిల్లా మరే.
ఏం ఫస్ట్ మాకే లాంచ్ చేసిర్రు.
ఆ
ఫస్ట్ మాకే చూపెటిర్రు తర్వాతనే ఎష్
మీకె చుపెట్టిలా ఫస్ట్? ఆహా ఇంకోటి ఇంకోటి ఇంకోడు రెండోసారి పోయిళ్లు కదా.
ఆ
ఆ ఇంకా రాలే అనుకోకుళ్ళి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది మేము ఆల్రెడీ సూసిపోయి వచ్చినం. మీకు తెల్వదు మీ బావకు తెలుసు
సరేగని నీకు మొన్న చెప్పినా కదా, బంగారు బ్రాస్లైట్ చేపీయమని ఏమైంది?
బంగారు బ్రెస్లైట? నా దగ్గర కుక్క మెళ్ళ గెల్ గొలుసులు అయితే ఉన్నయి అయి గావలంటే ఇత్తా. ఆ తిరుగుతం కాబట్టే నీకు ఇత్తా అం టనా వద్దా మరి?
నువ్వంటే నువ్వు ఏది కట్టుకున్నా నడుత్తది మోగోనివి, నేను అట్ల కాదు కదా
ఎందుకు మేము మేము ఇత్ నేను ఏద్దిత్తే అది తీసుకోవ మరి, మీయి ఇత్తే తీసుక్
చిదు చీప్ చీపియి నేను తీసుకోను నాకు, కాస్ట్లీ ఉండాలి ఏదన్న.
కుక్కా మెళ్ళో గోల్సు అంటే ఏమనుకుంటానావు
కుక్క మెళ్ళోనే ఉండాల
మళ్ళా కొత్తది కాదు దాని మీద తీసి
ఇగ ఇంటికి రానియను ఇంకోసారి నిన్ను
మీ ఇంటిగూడ రాణిదంట మీ బావ రానిస్తాడు మా మమ్మల్ని
ఆయన నిని నేనే వెళ్ళగొడత ఇంట్లో నుంచి
చూసినావ ఇప్పుడు ఒప్పుకున్నావు నువ్ సతా ఇస్తా నువ్వు టార్చర్ చేస్తున్నావు అని దొరికిపోయావు నిజాలన్నీ బయటకు వస్తాయ్
భలే భలే చెత్తారు మీరు బాయ్
బల బలే ఇప్పుడు కాదు నిజం నిజాలు చెప్తే
అది అందరి ముందు పనికినికిరా పనికిరా ఎవరు ముందు ఒకరు ముందు పనికి వత్తది అంతే
ఆ
అది నేను సతాయించేది అందరి ముందు సత్తాయించ ఎవరి దగ్గరనో ఒక దగ్గర సత్తాయింస్తా నాకు కంఫర్ట్ ఉనోళ్ళ దగ్గరనే సత్తయింస్త
ఎందుకు సాఫ్ట్ టచ్ ఉనోళ్ళ దగ్గర సతయించవ
ఆహా సాఫ్ట్ టచ్ నాకు నచ్చదు కంఫర్టే నచ్
కంఫర్ట్ ఏ
స్మెల్ బాగు
మీ ఆయన ఎట్టున్నాడు ఈ సంవత్సరం నించి
ఉ బనే ఉన్నాడు వానీకి ఏమైంది
ఊ అగో చూసినావ ఆయన పోయింది వా వాడొచ్చింది దెబ్బకి
వాడే అంట స్వీట్ గా క్యూట్ గా రా అని కూడ అంట
ఆ గిట్ల మాట్లాడితే ఎట్ట
ఏమని మాట్లాడాలి ఇంకా ఇంత మంచిగా మాట్లాడేది ఎవతి ఉంటది
ఆ
ఇంత మంచిగ మాట్లాడేది ఇంకేవతి ఉంటది
గిట్ల ఎవరు మాట్లాడరు
అవున దీని దీని కూడా లవ్ అంటురు ప్రేమే అంటురు
స
ఏమో మరి నా తెలివదుగా ఇగా మీరు
ఆ నేనే చెప్పాల మరి చెప్తానంగా మంచిగ రోజు కళ్ళు బీరు తాగుతాం ఎక్కుతది హవా హవా ఉంటది మీ తమ్ముడు కూడ జాయిన్ అయితాడు మా దాంట్ల
సరేగానే ఐస్ క్రీమ్ కొన్నియగ బాగ రోజులైంది కొనేయావా అర్థం కాలే ఫుల్ డేస్ అయింది కోనియవ
ఫుల్ డేస్ అయ్యింద షాప్ దగ్గరనే ఉంటదిగా పోయి కొనుక్కో అయ్యో మీ ఆయన కొనిత్త లేడ మరి
లే లేదు ఆయన కొనిచ్చింది తిన్నుడు వేరుంటది నువ్వు కొనిచ్చింది. తిన్డు వేరుంటది
ఆ
మాయన కొనిచ్చు తిన్నుడు వేరుంటది నువ్వు కొనిచ్చడు తినుడు వేరుంటది
ఆ వే తినుడయితే ఒకటేగ వేరు వేరేంది టేస్ట్ వేరటా అద ఐస్ క్రీమ్ ఇదే ఐస్ క్రీమ్
లేదు అది ఒక ఏమంటారుగా వైవు
మీరా సి మీర మీర మూవి లో వైవ్ ఉంది ఎ సాంగ్ కదా
ఫీలింగ్ లే నోల్లు వచ్చెర్ ఫీలింగ్ లేదకు చెరు వయితు
ఆ మీ తమ్ముడు కటింగ్ బాగ చేపిచ్చిండు కదా
ఒ కామెడి కామెడి పొద్దునలా
బిహార్ క షేర్
ట్రిమ్ము పెట్టి గుండు కోట్టించుకుంటా నాకు ఈ జుట్టు లేకున్నా ఒకటె అనడు
షేర్ సూప్పర్ ఉన్నాడు కటింగు నేన్ నిన్న చూసిన ఆ అయ్ ఈ క్రావు క్రాఫ్ పైక్ అంటే ఇగ మో త్తం డంబ రోడ్డే ఇక పైన మొత్తం సీసి రోడ్ ఇగ ఎప్పుడు ఆ తలకాయా ఇడు దిప్పుడు ఇడు దిప్పుడు ఆ హెయిర్ స్టైల్ ఇటు అంటే రైట్ ఇట్టాంటి లెఫ్ట్ ఇగ
స్టైల్ పాటిస్తాడు మావోడు
మీ వోడు ఎండాకాలంలో కూడా నల్లంగిలి ఎత్తాన్డుగా ఉడక ఉడకపోతా అ ఉడకపోతాంటా అనిపిస్ట ఇష్టమా లేకపోతే
ఏమో ఆయనక్ బానే ఆగుతాయ్ ఆ డ్రస్సులు
నల్లంగిలో నె కనపడతాండు చూసిన ఇయాల కూడ
ఏ
వాడు మళ్ళా వానాకాలం అప్పుడు తెల్లంగి వేసే చూడాలి ఎండకాలం అనుకు నల్ళంగి వాడు మొత్తం రివర్స్ అలాగ ఇలా వాళ్ళ బంద మీ తమ్మూల్ లాంటి వాడిని నేను ఎక్కడ చూల్లే సరె నాక్ వేరే కాల్ వత్తాంది. బాయ్